ఎన్ని కాల్స్ అయినయ్ అక్క నీయ్యి
నా యారా ఇంకా టూవెల్ ఉన్నాయి
ఆ నాది ఇప్పుడు మీతోనే రెండో ఇవి అక్క తోటి ఒకటి మూడే
ఆహా ఏం కాదులే మెల్ల మెల్లగా వేసుకోవచ్చు లే బాబు బాబుని చూసుకుంటూ వసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది
అసలు మేము ఊరి వెళ్ళ వచ్చినా కానుంచి ఇట్లా అయింది అక్క
ఆఓహ పిల్లలకు వడది గదరా అంతేమైతది
ఊరికి వెళ్లకపోతేమో కూదారుదు అక్కడ మా పిన్నిది ఎంగేజ్మెంట్
ఓహో మా ఒకసారి రెండోసారి చెప్తున్నా
అయిందా అక్కా కర్రీ పప్పుూ
ఖాలే రాద ఇంకా ఉడ్కాలే
ఊహూ పిల్లు స్కూల్ కెళ్తార అంగన్వాడికెళ్తరా
పాప నర్సరీ స్కూల్కి వెళ్తుంది కాని ఆమె తనకి కూడా నైట్ ఫీవర్ వచ్చింది
ఆహా
ఇప్పుడు మార్నింగ్ లేదు గాని ఫీవర్ వచ్చింది కదా అని ఇంటికానే ఉంచిన
ఓహో
వాళ్ళ మా సార్ది బర్త్డే అయితే టెంపుల్ వెళ్ళొచ్చి సేమియా చేసిన అందుకే లేటయిందిలే తే వంట అయిపో ఎప్పుడు
ఓహో
హ్మ్
ఫీవర్ వస్తే జలుబయితే పిల్లల్ని స్కూల్ కు పంపియోద్దసలు మనం
హ్మ్ మీ ఆమె పెద్దక్ పెద్ద క్లాస్ ఏమి కాదు ఆమె ఇప్పుడు జస్ట్ నర్సరే
ఉ అదే గాని ఇంట్లోనే ఉంచుకోవాలి అక్క అంగన్వాడికి పంపించేటోళ్ళునయినా గాని ఎందుకంటే వాళ్ళు మనం చూస్ చూసుకున్నంత కేరింగ్ గా వాళ్ళు చూసుకోలేరు గదా
ఆ అవును అందుకని నేను కూడా పంపించలే ఇందుకనే ఉంచ ఉన్న
ఆ
ఆ ఇంకా మరి ఎప్పుడు వెళ్తావు బాబు దగ్గరికి ఇంకొక వన్ అవర్ తరవత వెళ్తావా హాఫ్ ఏన్ అవర్ తరతకి వెళ్తవ
ఇప్పుడేంత తక్కువ అయిపోయింది రైస్ తిని అన్నం తేనేసాను కాని వాటర్ వస్త ఏమో అని చూస్తున్నా
ఆ నల్లా
ఓ
డైలీ వస్తది ఏ టైం కి వస్తది
డైలీ రాదక్క డే బై డే వస్తయి రావట్లేదు అక్క రావట్లే ఆ
మరి ఇట్లా ఇబ్బంది కాదా హలో
ఆ ఏం గాదక్క సరిపోతయి టిన్నర్లో పడితే
ఊహూ మని ఎలా స పోతయా మరి మీకు
ఆ సరిపోతయి అక్క
మ్మ్ సరిపోతే ఏం కాదు.
మొన్న ఊరికెళ్ళినప్పుడు వచ్చి ఊరికెళ్ళి వచ్చేసరికి వాటర్ లేవ్వు.
ఆ
మాయ న్న మ మిల్డర్ వాటర్ కొనుక్కొచ్చిండు, అవి ఆయన ఎళ్ళిపోయినంక అయిపోయినై. డ్యూటీకి ఎళ్ళిపోయినంక వాటర్ వస్తే పట్టుకుందామనీ
మ్మ్ పట్టుకో
ర్టికీ అట్ల వస్తయి వాటర్ ఎప్పుడు.
ఏంటిరా
లెవెన్ థర్టీ కి అట్ల వస్తాయి అక్క వాటరు.
ఆ హా ఇప్ లెవన్ అవుతుంది ఇంక హాఫెన్ అవర్ ఉంది మరి. టైమ్
అదే ఈ లోపు ఎళ్ళి బాబుని తీసుకొస్తే
మ్మ్
నిన్న అక్కయనన్నప్పుడే పట్కోచ్చు
ఆల్రెడీ వెళ్తాన్నా వారు దగ్గర్నేనా
గ్గరే
హ్మ్ హు
చాన్ సేపు అయితాంది పొయ్యి అసలే ఆ ఉండడయినా నేను లేను మళ్ళి ప్పుడు జలుబు అయ్యింది ఏడుస్తుండో ఏమో?
ఆ హా
మళ్ళా ఆమ ఫోన్ చేసి మా ఆయనకు చెప్పిద్ది ఇంతసేపు తేయిన్ని తీసుకొ చ్చి ఇంక రాలేదని చెప్పిది ఏదోకటి. హలో హలో అక్క హలో హలో హలో అక్క